గుడ్ ఈవెనింగ్ సార్
సార్ ఇంకా ఎలా ఉన్నారు సార్
చాలా బాగున్నాం చాలా మంచి గాలి వస్తుంది
చానా అంటే పకృతి చానా చల్లగా ఉన్నాది సార్ ఈ రోజు దు పకృతిలా మనకు ఆ సహకరిస్తే మన జీవనం అనేది చాలా మంచిగా సాగుతా సార్
అవున అండి మాకంత బాద ఏం లేదు కాని ఎలా అసలు వర్షం ఎక్స్పెక్ట్ చేసినాం కానీ వర్షం పడలేదు
ఆ అయితే సార్ మనకు ఏంటిదంటే సార్ నా నా ఉద్దేశం ప్రకారము అసలు మీకు ఆ చెప్పండి సార్
ఆ ఈ ఇప్పుడు ఈ గడిచిన రెండు మూడు నెలలు ఉన్నాయి కదంట సమ్మర్ లో ఏప్రిల్ కాని మే ఈ టూ మంత్స్ లో
సార్
ఈ టూ మంత్స్ ని మనం ఎన్ని దిన నాల నెలలు గూడా
ఆ అన్ అనచ్చు సార్ అనచ్
ఎందుకంటే చాలా ఇప్పుడు ముస్లిమ్స్ లో గాని హిందుూల్లో గాని ఇంకేదన్నా ఈ ఇవి టూ మంత్స్ లో చాలా పెళ్లి నాయండి నాకు తెలిసి నా ఆ
అందు అందులో అందులో నా పెళ్లి కాలేదు సార్ అందుకు అందులో నా పెళ్ళి కాలేదనే నా చింత సార్ అ అందు ఆ ఇన్ని ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయి కానీ అందులో నా పెళ్లి కాకపాయ అని చెప్పి నా బాధ సార్
ఏ ఆహా ఉంటది సార్ ఏందూకు కాదు మీది కూడా ఆ
హోప్ అనేది కొంచెం రాను రాను రాను రాను నాకు అది అవుతున్నది. సార్ నాకు కొంచెం ఇగా మనం ఏం లేదు సార్ ఇప్పుడు హోప్ అనేది పెట్టుకోవాలి సార్ మీది ఏ ఏ ఏజ్ లో అయింది సార్ మీది
ఈ అయింది సార్ ఏజ్ అవ్వాల్సిన ఏజ్ కంటే ఒక ఫైవ్ ఇయర్స్ కొంచెం లేట్
అ అ అంటే ఒక థర్టీ త్రీ అలా అయిందా సార్ మీకు
ఆ థర్టీ ప్లస్ లో అయిందండి
థర్టీ ప్లస్ లో సార్ ఇప్పుడు న్నకు తర్టీ వన్ సార్ ఇప్పుడు అండీ
అన్న ఇంకా ఏముంది ఇప్పుడు ఇప్పుడు మనం పెళ్ళిళ్ళ సీజన్ అన్నాం కదా ఇప్పుడు మీరు ఉండే ఏరియాలల్ల ఆ ఎన్ని పెళ్ళిలయినాయి సార్
అ ఆ తొమ్మిది ఉన్నాయా సార్ ఒక్క నిమిషం సార్ మ మొత్తం వచ్చేసీనయి అయితే సార్ నేను అయితే అయితే సార్ నేను ఏమంటున్నాను అంటే
లో గాని మీ ఇల్లు గానీ ఎన్ని ఫంక్షన్స్ గానీ అ ఏం చేసింద
సార్ ఏం చెప్పాలి సార్ నేను పోయ్యి పొయ్యి నాకు సిగ్గేస్తున్నాది సార్ పెళ్ళిళ్ళలకు
అరే అట్ కాదు సరే దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదండి అ ఏందంటే ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతది
కానీ కానీ మనం ఇన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఒక అమ్మాయి కూడా మన దగ్గరికి రాకపోయ అని చెప్పి చిన్న గిల్టీ ఉంటాది కద సార్
అట్లే లేదండి ప్రయత్నం చే ప్రయత్నం చేయడం మానవ ధర్మం
సార్
ఆ మా ప్రయత్నం చేసిన తర్వాత మనకు అవు ఇన్ కం వస్తది కదా అది దేవుని పైయినా ఇట్లా పెట్టాలండి ఇది ఏదైనా గానీ అప్పుడే మనం సంతోషంగా ఉండగలగుతాము.
ఇంకా కొంత కొన్ కొన్ అంటే ఇం ఇంకా ఇంకా సార్ ఇంకా కొందరు ఏమంటున్నారు అంటే అంటే నువ్వెంత తొందర పడ్డాక కూడా దేవుడు ఎప్పుడు రాసి పెడితే అప్పుడు అయితాది ఆగాది అది అంటున్నారు అంట సార్ నువ్వెంత తొందర నువ్వెంత తొందర పడ్డా నువ్వ ఎన్ని ప్రయత్నాలు చేసుకో అంటే నువ్వు వంద ప్రయత్నాలన్నా చేసుకో దేవుడు ఎప్పుడైతే కలపాలో అప్పుడే కలుపుతాడు అని చెప్పి అంటున్నారు సార్ ఏం చెప్పాలి సార్ నేను ఇగా
ఆది కరెక్ట్ అండి పెద్దవాళ్ళు చెప్పేది ఎప్పుడు కరెక్ట్ అ చెప్ప చెస్తారండి ఏందాంటే మనం ఏ ఏ విషయంలో ఒకటి కాదు నేను చెప్తున్నా ఇనండి ఏ విషయంలో కూడా మనం డిస్ ఇక్కరేజ్ కాదు ఫుల్ ఎఫర్ట్ మనం ఇయ్వడం మన మన చేతిలో ఉన్నది మనం ఎఫెర్ట్ చేయడమే అఔట్కమ్ అనేది ది రిజల్ట్ అనేది దేవుని పైన ఇడిసి పెట్టాలే
ఆ అవునా
అయి ఆ ఇడస్పెడితేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం మన ఇంట్లోళ్ళు కానీ అందరూ అట్లా అంతే మీరు మరి ఇంత లేట్ ఎందుకు ఆలోచించారండి పె పెళ్ పెళ్ళి గురించి
చెల్లి లేట్ ఎందుకు ఆలో కుంచాను అంటే నాకు ఇంతకు ముందు ఇల్లు లేకుండే సార్ అంటే మాకు ఇల్లు ఏంటిదంటే మాకు ఒకటే ఒక రూమ్ ఉండే అంటే మా బ్రదర్ వాళ్ళు వేరు దాని ఉండే ఇది ఇంకోటి ఏంటిదంటే మా వారు ఏమని చెప్పారంటే ఇల్లు కట్టి పెళ్లి చేసుకో అని చెప్పి చెప్పార అయితే కొంచెం ఏంటిదంటే మనం ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల అంటే ఒక్ ఒక ఒకప్పుడు మన దగ్గర ఫైనాన్షియల్ గా బాగున్నప్పుడు మనం అప్పుడు ఇల్లు కట్టలేకపోయాం వృధా తాగడము తిరగడము జెల్స రాయులు అప్పుడు డబ్బులని అలా వృధా చేసాం సార్ ఏంటిదంటే ఇప్పుడు ఒక స్టేజ్ మనకు వచ్చాక కొంచెం మనకు అర్థమయింది అంటే ఏంటిదంటే పెళ్లి పెళ్ళి చేసుకోవాలా ఇలా మన మన ఫ్యామిలి మనకు ఉంటుదని చెప్పి అర్థమ్యేటప్పుడు కొంచెం ఇల్లు కట్ ఇక్కడ అప్పుటి కొంచెం లేట్ అయింది సార్ అలా అని చెప్పి మ్యారేజ్ అని కొంచెం లేట్ అయ్యింది ఇప్పుడు బాధపడుతున్నాను సార్ ఇప్పుడు ఎర్లీగా చేసుకుంటే చానా బాగుండ అని చెప్పి
మ్ అట్లెం లేదండి ఇప్పటికీ ఇప్పుడు మీకు ఒక గోల్ ఉండే ఆ ఇల్లు కడుతున్న తర్వాత చేసుకోవాలని చలో ఇళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు పెళ్ళి పెళ్ళికి పూర్తి ఎఫెర్ట్ పెట్టి ఆ సెప్ సింగల్ అండి ఎప్పుడో అదే అండి ఎఫర్ట్ పెట్టి చెయండి అది అ ఇదే టైం కు అవుతది దాన్ని దాంతోటి మనం డిస్కరేజ్ ఏం కావద్దు
ఆహా
ఆ అట్లా తర్వాత సిగ్గుపడేలా
అదే అదే సార్
అటెండ్ చెయ్
సమాన్ దల్ సార్ నాకు సంబంధాలు అయితే నా విషయంలో ఏంటిదంటే మన దగ్గరికి సంబంధాలు వస్తున్నాయి కానీ మన ఇన్ ఇంటి దాకా సంబంధాలు వస్తా లేవ్ సార్ అంటే సంబంధాలు వస్తున్నాయి మధ్యలోనే దాన్ని ఏం చేస్తున్నారు అంటే కొన్ని దుష్ట శక్తులు ఉంటయి కదా సార్ ఇట్లా పరిచయస్తులు వాళ్ళు వీళ్ళు
స
వాళ్ళు కొంచము అది ఎవరైనా బంధువుల పరంగానైనా ఏదో పరంగానైనా కొంచెం దుష్ట శక్తుల పరంగానైనా తెలిసిన వ్యక్తుల వర ఎవరైనా ఇన్ ఎం చేస్తున్నారంటే అంటే మన ఇంటి దాకా రాణిస్తలేరు సార్ అంటే వాళ్ళు ఏమంటున్నారుంటే ఫోన్ లో కాంటాక్ట్ అవుతున్నారు అమ్మాయి ఫోటో బానే అబ్బాయి ఫోటో బానే అంత ఓకేనే మనం కలుస్ దాము చెప్ చేద్దాం పలానా ఒక సమయం ఇస్తున్నారు. సమయం వరకు ఏంటిదంటే సమయం ఇప్పుడు ఓ ఒ రొండురోజు దరిలో కలిసేది ఉండే సార్ సమయము అయితే ఏంటిదంటే రొండు రోజుల ముందు మనం కాల్ చేస్ సి వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు సార్ మనకు వాళ్ళు ఏమంటున్నారు అంటే మళ్ళీ వాళ్ళకు ఎవరు ఏం చెప్ చెప్తున్నారో తెల్వది వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సార్
అయితది మీరు దాని గురిన్ చి నాకు తెలిసి మీరు బాగ డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు.
చానా సార్ చానా సార్ ముప్పై ప్లేస్ దాటినొడికి డిప్రెషన్ లేకుంటే ఏమోస్తాది సార్
ఈ ముప్పై నె ముప్పై దాటితే ఏమైతది
సార్
ఇరవై మూడొచ్చకే ఏంచెయ్యాలని ఏం లేదు కదాండి పళ్లి అంటే కంపల్సరీ థర్టీ లో లోపలనే చేయాలి లేద థర్టీ ప్లస్ లోనే చేయాలి అని అట్ల ఏం లేదు కదా అండి
సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు చానా మట్టుకు మంది కొందరిప్పుడు ఉన్నారు ఇప్పటికి కూడా అంటే నా నాకంటే ఏజ్ బారు కూడ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఏ లేదు వాళ్ళకు.
అవును
కానీ ఏంటిదంటే మ మ మనకేంటిదంటే ఒక ఏజ్ ఒక సర్టైన్ ఏజ్ చేసుకుంటే ఏంటిదంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు వచ్చిన అమ్మాయి కూడా కొంచెం మనకేంటిదంటే కొంచెం కలిసి మెసిలి ఉంటారు కదా అని చెప్పి ఒక చిన్న హోప్ సార్ అది ఇప్పుడు అమ్మ నాని అమ్మ నాన్నగారి కూడ ఆరోగ్ కొంచం సహకరించాలి కదా సార్
నాది నాకు ఇంకా వేర్ డౌట్ ఏంటంటే అంటే పెళ్లిళ్లకు ఇదే టైమ్ ను ఎందుకు ఎంచుకుంటారండి ఏప్రిల్ మే లోన
అంటే చుట్టీలు ఉంటాయి కదా సార్ చుట్టీలు ఉంటాయి క సార్ మూడు తాలుంటయి పిల్లలకు చుట్టిలుంటాయి. ఏ లేదు సార్ ముహూర్ తాలు అంటే ముహూర్తాలు అంటే మంచి శుభ దినాలు అనేవి ఎండాకాలంలోనే ఉంటాయి సార్ మా దాంట్లో ఏంటిదన్ తే మా దానిలో ఏంటిదంటే ఇయ్యాల్ రేపు ఒక గృహ ప్రవేశానికైనా ఒక పూజకైనా, ఒక దేనికైనా వ్రతానికైనా ఏంటిదంటే మంచి రోజని చూస్తాం సార్. అలానే పెళ్ళికి కూడ ఒక బంధం మనం కలుపుతున్నామంటే ఆ బంధం గట్టిగుండా లి అంటే విడిపోవద్దు అని చెప్పి ఏంటిదంటె, వాళ్ళు ఏం చేస్తారంటే ముహూర్తాలుంటాయి సార్. ముహూర్తాలు లగ్ గ్న బనాలు అవన్నీ చూసి ఏంటిదంటే ఆ ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఈ రోజు లగ్నం లగ్నం బాగున్నది. అంటే వీళ్ళు ఈ రోజు వీళ్ళు, ఈ రోజు వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళు కలిసి మెలిసి ఉంటారు. అని చెప్పి ఏంటిదంటే వాళ్ళు అయ్యగారులు పూజారులు ఉంటారు కదా సార్ పండితులు వాళ్ అలా చేస్తారు సార్. అది ఏ అది అది
అంటే ఎప్పుడు ఎప్పుడు ముహూర్తాలు ఎప్రిల్ మేలోనే ఉంటాయా ప్రత్
ప్రతీ సంవత్సరం లే లేదు సార్. లేదు. ఏప్రిల్ మే లో ఉంటాయి మళ్ళీ జూన్ లో ఉంటాయి మళ్ళీ కార్తీక మాసం లో ఉంటాయి సార్. కార్తీక మాసం అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఎప్పుడంటే అక్టోబర్ లో సార్.
ఓకె మరి మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఒక్కొక్కటి పెళ్ళిళ్లు అవుతు ఉంటాయి కదా సార్ అది మరి
సార్
మధ్యలో కూడా ఒకటో రెండో గొప్ప అట్లా పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా సార్
అ సర్
మరి అవి
ఆ సార్
ఆ
ఆ చెప్పండి సార్ వింటున్నాను
లేదండి ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ కార్తీక్ క మాసం అన్నారు కదా
కార్తీక మాసం స కాదు సార్ ఇది ఏప్రిల్ మూ మే జూన్ అనేది ఇది ఏదో అంటారు సార్ రెండో కాలం అంటారు సంథంగ్ అంటే దానిలో మాసంలోో వేరే మాసం అంటరు కార్తీక మాసం అంటే నవంబ
అదే అండి ఇప్పుడు ఇవి కాకుండా వేరే దాం ట్లో చేసుకోవడానికి ఉండదా
ఆహా ఉండదు అప్పుడు సార్ ఇప్పుడు ఆషాడంలో పెళ్లిి చేసుకోరు సార్ ఆషాడంలో పెళ్ ఆషాడంలో పెళ్లిి చేసుకోరు ఆషడం నెల మొత్తం చేస్ సార్ ఆషాడంలో ఏంటిదంటే మన ఇవుంటయి సార్ సార్ మీతో మాట్లాడి సార్ మీతో మాట్లాడి చాన మంచిగా అనిపించిన సార్
నా మీకు కూడా ధన్యవాదాలం డి నాకు దీని గురించి అసలు అవగాహన లేదు చాలా అవగాహన కల్పించారు థాంక్
థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ ఏ మన్నగారు నమస్కారం న్స్